ఆ
ఆ చెప్పు ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకువోతడటన
ఆ
ఉహూ
హుమ్
నువ్ ఫస్టే ఏ ఫోన్ చేసి చెప్పు
అంటే తను అన్ అంటే నేను అ తను తమ్ముని పంపిస్తాను అనుకుంటాను అన్నాడు సరే పంపియండి ఆంటీ అని నేను అన్న
హుమ్
ఉమ్
ఎమోలే ట్వంటీ టాస్క్ లన్ హు
ఆ ఆ
ట్వంటిీ టాస్క్ ఏమో ఉన్నాయి ఈ ఇప్పుడు టు మాట్లాడినం కదా టు కట్ అయినట్టు అని చూపిస్తుది అంటే టూ అయిపోయినట్టు లేదు ట్వంటీ ట్వంటీ ఆ ట్వంటీ కంప్లీట్ అయితే చూపిస్తది
అంటే టూ హండ్రెడ్ మినట్సాఆ వావ్వో షెట్ మన్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులే వరుదొరుకాలే
అట్లా అంటాన్న మారలే మన్ మనకి ఎవరు దొరుకుతారు
ఆ ఇప్పుడు మా ఇప్పుడు చూడు మా ఇప్ సరే నీవు నేనంటే ఎప్పుడోసారి ఇప్పుడు ఏలా సరే టెన్ మినిట్స్ గ అ ఈవినింగ్ సో మనం మాట్లాడుకుంటుంటే వద్దు వద్దు వద్దున్ టెన్ మినిట్ ఇలా మాట్లాడింటె ఇంత గలీజుగ ఉంటది
అయినా అత్తయా నిజంగా
అదే చుద్దామా అప్పుడైతే దివ్యకి టూ తౌసండ్ వచ్చినాయి అని చెప్పింది
టూ తౌజను
టూ డేస్ లోనే టూ తౌసండ్ వచ్చినాయంట
హ్మ్
మ్మ్
ట్వంటీ కాల్స్ మాట్లాడితే
అప్పుడు ఆమెకి ఇట్లా లేకుండెనంట ఇట్లా పర్సనల్ కాల్స్ కాదు దాన్ ఇట్లనే వచ్చిన్యాయంట
ఉ హుమ్
వస్త్ తే ప్పుడు నువు ఫ్రెండ్ ఆప్ అంటే బాయ్ బాయ్స్ మనీ కట్ చేసుకుని మనకి ఇత్తది. కానీ ఇప్పుడు ఇది అట్లా కాదు కదా సో బాయ్స్ కూడా మనీ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడేటోళ్ళు వస్సాదిగా అట్లా అప్పుడు అట్లచ్ అది ఇది వేరేలా ఉన్నది అని అన్న నే ఒక ఫోన్ చేసిన ఇట్లా వచ్చింది కదా అది ఎట్లా దివ్యా అనంటే చూసినా గానీ నేను కూడా కొంచెం ఇది వేరేలా ఉన్నది. నేను బి జీ ఉన్నా ఆయన తర్వాత చూత్తా చూసి చెప్తా ఆట ఎ చూసబ్ పోయ్ అయితే మనకు కూడా చూసుకొత్తదా అని ఇంక కట్ జేసి ఆ
లేదన్న ఫోన్ చేసి
నేనే మా ఫోన్ చేసిన ఇక లిఫ్ట్ చేసి మాట్లాడినా ఇక్కడనే ఉన్నదట్
దివ్య అంటే నాకు ఎవరు దివ్య దివ్య అప్ అప్ప నుంచి అనుకుంటన ఆ దివ్య ఎవ్వరాని
నీ యమ పెళ్లైనామె
మ్ ఆమె మొన్ననే పెళ్ళంది ఫోన్ ఎంది మాట్లాడతది ఆమే బిజిగా ఉండదా
హ్మ్
కొడు సచ్చినాయి అటన
గిప్పుడే వత్తద
తెల్లారి గూడా వత్తాయ్ ఏమనాలి
ఆ వాళ్ళు ఎడిట్ చేసుకోవద్దు ఇగ నీ ఫోటోనే పంపిత్తరు ఫస్టు
నా ఫోటోనే పంపియాల మరి
మ్మ్ అంటే ఇక్కడున్నాం మరి ఇక్కడ ఉన్నావా మీ ఇంటి కాన్న అ మారిగిన అంటే ఇక మినచ్చు విన అంటే ఎట్లుండది మరి మంచిగా ఉన్నావా అని అ అని అన్న
ఆ
మంచిగానే ఉన్న అన్నావు కాన్ని లవ్ మ్యారేజ్ చేసుకునే మనసు ఉన్నపోతే ఏమి ఉంటది నవ్కున్నా అందరికి వాళ్ళ మేన బావా అని అం తెప్పుకున్నారు
అవునా టెన్ మేన్స్ అయ్యిందా
ఆ
తెనాస్ అయ్యిందా
మీకైతే ఆగనే ఆగదు
పోదాగ గిద్దమరి వచ్చిన గిద్దమరి
మధ్యల కట్ అయితే ఉన్నది పోతే ఉంచుకున్నది పోత ఆగు ఫోర్ మనిట్ చయండి
వ ఫో మెంటాయేది ఇంకా
మరి ఆ నేన్ లేచిందే ఇప్పు
చిన్ అప్పుడు తొందరగా తొందరగా ఓడుచింది గదా ఏందో టు కాల్స్ మాట్లాడిన అప్పుడు
అసలు అనిపింతందా నిక్ అంత్
ఉహు
పది నిమిషాలు పదియుగాలా లెక్క ఉన్నా
కారం తెవే మీరు ఇక్కడ ఉండచ్చు గదా కీర్తన
ఎక్కడ్రా
కాజ్ బుకాల
ఆ ఉంట ఇగ అదే పని
మళ్ళ ఎప్పుడు పోతావు కర్ కల్ కి
ఏంటి కాలేక ఇలా సాటర్డే నా ఆ
ఇవాళ ఫ్రైడే రేపు సాటర్డే ఎల్లుండి సండే ఆవుల్ ఎల్లుండి మండే
సండే ఓతా
ఇట్లా లాగ్గా మాట్లాడాల నీ కాల్ లు
మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా తప్ప తప్పది కదా
ఉ
ఏమో మరి ఇది ఫోడ్ కన్నా ఎక్కువ అన్ని సార్లు వత్తే వెట్ టారు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వచ్చినా కూడా ఒక ఫోర్ మెంబర్స్ ఏయేచ్చు
నువ్వు ఇంకా ట్వంటీ ఇంకా ఇంకా చనా మాట్లాడాలి వేరే వాళ్ళతో మాట్లాడాలి
అ
ఇప్పుడు ట్వంటి ట్వంటీ టైమ్స్ మాట్లాడితే ఎంత
ఇక అకృతి ముఖాలు విద్యుత్ సంబందిి వాళ్ళు వస్తారు ఇట్లా పైసలు అంతే అని నాకు వాళ్ళకి చెప్పబుద్ధిగా పాపమని ఇంకా ఫ్రెండ్ నా గురించి చెప్తే ఒకటే రుదుడు దాన్ని
ఆహా
ఓవర్ మాల్ ఓవర్ యక్షన్ ఇత్రరుగా నళ్లే
నైస్
మా అమ్మ వెయ్యి రూపాయలు బొక్క అంటది అనుకున్నాను నేను వెయ్యి రూపాయ బొక్క అంటనే తిట్టింది నను ఇప్పుడు నువ్వు రాత్రనే కేక ఇక్కడ ఏంటిదని తెలుస్తుంది కదా బొక్కారు ఎందుకనుకుంటవా ఎంటాన్నా
మళ్ళ అప్లయ్ చేసేటప్పుడు చెప్పు మరి
చెప్త పో ఎద్ద బ పో ఎస్కున్నా
పోయినా సరే నాకు అంత అనిపిం చలే ఎగ్జామ్ రాయాల అని అనిపియలేరు
ఇప్పుడు నా స్కోర్ విషన్ క
ఆ అనిపిస్తుంది
ఓ
కానీ అందరికి అందలా కున్నాయా
ప్రాక్టిస్ జ ఓ మొత్తం సబ్జెక్ట్ గురించి వస్తా నేం వత్తలేదు వేరే బీటెక్ లో ఉన్న సబ్జెక్ట్సే
హమ్ ఏం తింటాను ఏం ఎత్తాను పొద్దుగాని
అన్నం తిన్నటవ పొదు అల మ మధ్యాహ్నం ఇతా అక్ల ఇదా
నాకుపోద్దుగా కా
ఇప్పుడులా ఎంత కఘట్న ఉండ
ఇప్పుడు లేవలే పొద్దుగానే లేసిన
హమ్ మీ స ఇకని మే
అరేం కది టమాటా సారు
ఉహుమ్
విత్స్ ఆమ్లేడ్
నిన్న వరంగల్ హాస్పిటల్ కి ఎందుకు పోయిన
బ్యాంక్ ఇయడానికి
ఉహుహు మీ అక్క నైట్ డ్యూటీ కూడా ఎతానా
మా మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ మళ్ళా నైట్ అ అ మా ఇంటి పక్కన ఒక్కటి అయ్యా నువ్వు
మొత్తా మ హైదరాబడ పోలేయితులే
ఏ సేమ్ అయిపోయినకా పోదాం
అప్పుడు వరక
మరి ఇప్పుడు ఇప్పుడు మాకు మీ ప్రాజెక్ట్ రివ్యూ ఉన్నది ఎట్లయినా ఫస్ట్ ఫస్ట్ తర్వాత రివ్యూ తర్వాత మిడ్ తర్వాత ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ వరసగా పెడదనే ఉంటారుక్ మ నుంచి మీ కన్నా
మేలున్నది
షట్ గంజాయి
మా మల్ల జూన్ జులై హాలిడేస్
మాకు ఏవాట హాలిడేస్
మీకు ఉండవ్ మాకు ఉంటాయి
మాక్కూడా ఉంటే బాగుండు
ఉన్నాయ ఉన్నతి అనుడే
మనం ఎండాకాలంలో అటు తి త్రిప్స్ పోతే బాగుండు పోదాం స్టార్టింగ్ ఏం ఉంటది మీకు మళ్ళ ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే నాదా నీదా పోనే పో పోదాం
మీ సేమ్ అయ్యిపోయాక మా సేమ్ అయ్యిపోతాది ఈ సారి
అవును
ఉహు మాకు అన్నీ లెగ్ ఉన్నాయి ఈ సారి
నైస్
ఇగా వన్ మినిట్ ఉన్నది మంచిగా మా కట్టట్ అయింది అనుకో బుక్ అయ్యితది
ఆ ఇవా మళ్ళ ఫోన్ చేసిందా
చేద్ద మళ్ళ నాక్ మెస్ సేజ్ పెట్టినాక నాకు రాలె ఇగా కల్స్
అవునా అ భయం పోఇంది
ఆ అచ్చిందా బడెక్కి కినవా
ఎక్కినా అల్మోస్ట్ రిచ్ కూడా అయితున్నా
అవునా
ఆ మీరు లోపలికి పోవడమే ఇన్ ఎక్స్్రెస్ సూపర్ ఫాస్ట్ ఎనయే ఇది సుపర్ ఫాస్ట్
మ్ హు
హు
ఎం చేతర్రు ఆయనే
ఇంటర్ అయిపోయింది మొన్ననే
మ్ హు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ
సెకండ్ ఇయర్
హ
అ ఇంకా తర్టీ సెకండ్స్ చెప్పు
హలో
ఆ మొత్తం లవుడ్ వాతంది వాయిస్ ఇగా చే ఆ
హ
అయిపోవలేి ఇంకా థర్టీ సెకండ్స్
ఇప్పుడే అయ్యిన్ది పోయినవా ఆస్ సరే తి బాయ్ మరి హ